లో
యా వై సే
ఎక్కడున్నారు అమెరికానో ఉన్నారా
ఎస్ మీరు వస్తారా అమెరికా కి
నేనొస్తా
ఎట్లా వస్తావ్
ఫ్లైట్
నీకు పాస్పోర్ట్ ఉందా
లేదు
మరి ఎవడు ఇత్తడు ఫ్లైట్
నీతోనే వత్తా
నువ్వు నాతోటి అత్తవు అనుకున్నా నీ ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉండాలే
మరి నాకు ఎందుకు తీసుకోలేదు నువ్వు
మీకు అసలు డిగ్రీ పాసైనవా నువ్వు
కాలేదు
మరీ ఎవడు ఇత్తడు నీకు డిగ్రీ పాస్ కానిది మరి పాస్పోర్ట్
డిగ్రీ పాస్ అయితేనే పాస్పోర్ట్ ఇత్తర
లేకపోతే డిగ్రీ పాస్ కావాలే మీడియం ఇంటర్ అన్న పాస్ అయ్యి ఉండాలే అది కూడా ఎగ్జామ్స్ రాసి అవి ఉంటా తప్ప రావు
ఆ ఎగ్జామ్స్ రాయకుండానే పాస్ అయితారు ఇగ
ఈజీ గా కాదు అయ్యల్స్ అవ్వి ఉంటాయి కొన్ని అమెరికా పోవడానికి
ఆ అవునా
ఇడా
హు దారి మద్యల్నే ఉన్నావా
ఉమ్ ఇప్పుడే ఫ్లై ఓవర్ దాటింది పోత
పోతానవా
అందుకే పోన్ నాడుతా
ఫ్లైట్ నే స్లో చేసిర్రా
మరి స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి పైన కొన్ని ఆ మరి ఫాస్ట్ పోతనై ఫ్లైట్లు మళ్ళా ఇబ్బంది పడతాయి గుద్దుకుంటాయని చెప్పేసి కొన్ని స్పీడ్ బ్రేకర్లు పెట్టిచ్చినము పైన
అవునా
అట్లా ఆ స్పీడ్ బ్రేకర్లు గుద్దేసుకుంటా వెళ్ళిపో స్పీడ్ బేకర్లు అడ్డు వత్తాయి కొన్ని
వెహికల్స్ ఏం అడ్డు రావా
వతే వతే ఉన్న ఉన్నా చూలేదా గాల్లో ఎగిరే పక్షులు గాల్లో ఎగిరే కావరాలు గాల్లో ఎగిరే ప్యారాసూట్
చూసిన
ఇంకా గాల్లో ఎగిరేటి మొత్తం కలిపి వాటిని చేత్తారు వేరే
వేరే చెస్తారు మీరు నాకు తెలుసు కాని మీరు కూడా అట్లనే గాల్లేగురు కుంట పోతారు కావచ్చు
మరి అంతే మళ్ళా
మరి గాల్లో ఎగరడానికి పాస్పోర్ట్ ఎందుకు నేను కూడా నీతోక పట్టుకొని గాలి ఎగురుకుంటను త
ఊకె ఎగరంలే గదా ఓపిక ఉండాలి కదా
ఆహా ఊకె ఎగరలేం కాబట్టి ఎగరలేని శాతకానప్పుడు ఆ పాస్పోర్ట్ పట్టుకొని పోవాల్న్న
ఆ అట్ల వెరీ గుడ్ గల్ నువ్వు బాగా తొందరగా కనిపెట్టినావ్
అంతే అంటావ్ బాంబులు పేలుస్తాల మీదగ్గర
అప్పుడప్పుడు నైట్ సౌండ్ వస్తుంటే బాంబు సౌండ్ నువ్వు చూడలే
అదే బాంబ్ల సౌండ్ వినబడుతాంది
దూరం ఉన్నది నీకు ఎట్లా వినపడ్డది మరి
వినిపిస్తాది అప్పుప్పుడు
అంతేనా
చెవులు మంచిగా పని చేేసినప్పుడు వినిపిత్తది
ఉమ్ హు
మంచిగా పని చేయనప్పుడు వినబడవు
ఈ శనివారం ఎటెల్దాము అనుకుంటుర్రు మరి రేపు
మాయనకి హాల్డేలేదంటా
ఎందుకంట
అంతే వాళ్ళకు అప్పుడప్పుడు హాలిడే ఇస్తారు అప్పుడప్పుడు హాలిడే ఇయ్యారు ఇయన ఇప్పుడు ఏం చెత్త ఇంట్లోనే ఉంటాం ఉంటం కాదు ఉంటా నేను ఇంట్లో ఉంటా ఎప్పుడో ఒకసారి అయినా బయట తీ పోతానంటే వర్
వర్షం పడుతది ఆ
ఇగ అందుకే ఈగ బయటికి పొను నేను
ఉమ్
అంత సేపు ఇక్కడ నిల్చున్నంత సేపు వర్షం పలేదు ఎప్పుడైతే బయట పోతామోని ఇట్లా బయటకి అడిగేసినామో కథం చినుకులు పడతాయనీ ఇక అ
ఆ అట్లుంటది మనతో
ఇటు వచ్చినము కతం చినుకులు బందయినాయి.
ఎట్లా ఉంటది
ఆ అదే చినుకులు పడకుండా ఉంటే కొంచెం ఆ ఊరంతనన్న తిరగోదు ము గదా
అవును మీకు ఆప్షన్ లేకుండ లేకుండా వెళ్ళిపోయింది దెబ్బకే
ఆ ఆప్షన్ లేకుండా కథం ఆ వర్షం పడ్డాట్ లేసింది మేము ఇంటికి రాంగానే కతం వర్షం బంద్ అయిపోయింది
దయాన్నే అయిపొయింది
ఇ బాధనిపిత్తది అప్పుడప్పుడు పగబట్టినట్టు ఎత్తయి అన్ని
బయ పడు
ఏ ఇగ బాధపడద్దని అంటే ఎట్లుంటది మొన్న కూడా అట్లనే అయింది బయటకి పోదామని అనేంతల్నే వర్షం పడ్డది
అవును
మళ్ళ ఒకసారి బయటకి పోదామని అంతల్నే వర్షం పడ్డది
అవును
ఇవాళ బయటకి పోదామాని అంతల్లే మబ్బు వచ్చింది బాగా వర్షం పడుతది కావచ్చు అనే అనుకున్నాము వర్షం బల్ మేము బంద్ అయినాము వర్షం కూడా పడలేదు
ఆ
ఇగ మేము పోదాము అని నైట్ బయట పోతా ఉంటే కతం మేము ఇంటికి అన్నంత సేపు పల్లెదు మేము ఒక రెండు మూడు అడుగులు వేసినాము కథం చినుకులు పడుతన్నాయి
అయ్యో అయ్యో అయ్యో
ఇగ మళ్ళా మేమి ఇంటికి అచ్చి క్షణము కతం మళ్ళా బంద్ అయిపోయిందిగ వర్షం ఇగ ఏం జెప్పాలే
ఆట అడుకుంటన్న వాషందటదు కాలం
దేవుడు ఆటాడుకుంటాండు నాతోనే మనుషులు ఆడుకుంట మనుషులు ఆడుకుంటారు దేవుడు ఆడుకుంటాడు
గాలి బాగా వస్తుంది ఇల్లు వేసుకోకపోతిరి మరి
కిటికీల సౌండ్ అయితాంది కదా
అదే
ఎక్కడ కిటికిీ
వచ్చు
బాత్రూమా
బాత్రూ రూమ్లో కిటికీ ఉందిగద
ఆ ఏం జేస్తారు మరి మీరు
ఏం జెయాలా ఆలోచిస్తున్నా అక్కడ నుంచి ఆటుఇటు తిరుగుతున్న అప్పటి నుంచెల్లి
నిద్రత్త లేదా మరి మీకు
ఘోరంగా నిద్రత్తాంది కళ్ళు మూసుకుపోతాని
నిద్ర అత్తందా
ఉ ఇంటికి రావట్లేదు ఇద్దరం
ఆమె మంచిగ ఐస్ క్రీమ్ందిన్నా
అ
ఓకా కోన్ ఐస్ క్రీమ్ తిన్న ఆ రెండు చిన్న చిన్న ఉంటయి కదా డబ్బాలు
అవును
ఐస్ క్రీమ్లు రెండుదిన్న ఆ ఇంకేంటిది ఫైవ్ స్టార్ చాక్లెట్స్ రెండు తిన్న
మర ఎవరు గోనిచారు మీకువన్నా
మా అయినా
ఆహా మీ అయిన చాలా మంచోడిలా ఉన్నాడు కదా
చాలా మంచోడు
మీది అరేంజ్ మ్యారేజ్ ఆ లవ్ మ్యారేజ్ ఆ
లవ్ మ్యరేజ్ మాది
అవునా
యెస్
అంటే లవ్ చేసుకున్నారు లవ్ చేయగానే మీ ఇంట్లో ఒప్పుకుని
అవును
ఏం చేస్తుటాడు మీ సార్ జాబ్
అన్నపూర్ణ ఫైనాన్స్ లో చేస్తాడు
అంటే అన్నం పెడతారా వాళ్ళు
ఎస్ అందరికి అన్నం పెడతారు కదా ఇగ
అలా అయితే లాస్ట్కీ సునమ్ పెడతారు
సున్నాం ఎందుకు పెడతారు అన్నం ఏమి పెడతారు గానీ మనం చూసేదాన్ని బట్టి ఉంటది అన్నమా సున్నమా అని ఉన్నది
రోజు పెడతారు సున్నాలు వాళ్ళ జెడం బాధ అదే రోజు సున్నాంబడతారు నాకు అనని ఓ ఊకే ఫీల్ అయితారు బాగా
అవునా
మ్మ్
ే అంటే మీరు ఇప్పుడు మీ పెళ్ళి చేసినపుడు మీరు
అర్థమైత లేదు మీ వాయిస్
అర్థం అవవట్లేదా
అర్థం కాలేదు ఇంతసేపు
ఇంతసేపు ఏం మాట్లాడా అంటే మీరు చాలా బాగుంటారు కదండి చెప్పి చెప్తున్నాను
ఎస్ నేను చాలా బాగుంటా
అదృష్టం బాగుండే అదృష్టం చాలా బాగుంటారు మీరు చాలా మాట్లాడరు చాలా తింటారు అదే క్వశ్చన్ మీరు రెస్పాండ్ అవుతారు ఫర్ థాట్ సెక్రెటరీ ఆ అచీవ్
ఈ విషయంలో నేను రెస్పాండ్ అవుతాను
ఎస్ఎస్ ఎస్ అండ్ టెల్ దట్ హోమ్ హలో
చెప్పండి
ఇంకోటి ఏందీ అంటే ఈ సెకండ్ డే ఉంది కదా న
ఆ
సెకండ్ సెకండ్కే వస్తడు సెకండ్
సెకండ్ టీమా
సకండ్ టేబుల్ అంటే రెండవ ఎక్కం
ఆ అవును
మ్యాథ్స్లో ఉంటాయి కదా అంటున్న మ్యాథ్స్ లో బుక్ ఉంటది కదా అంటున్న ఉం ఆ ఉండడానికోసం ఆ సరే మేడం మరి
ఓకే అండి బాయ్ బాయ్
బురబుర బురబురే గుడ్ నైట్
గుడ్ నైట్